హలో హలో పేర్లే ఇక నార్మల్ గా మాట్లాడతా హాయ్ ఇంకా బాగున్నావా
హబ్బా బ బ బాగున్నాను ర
ఆ బాగున్నాం ఆ బాగున్నా తిన్నావక్క
ఏ తిన తిన్నలేరా
ఏం చేస్తున్నారు మరి ఆ తిన్నానక్క ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఇది కూడా క్లాస్కెల్లి తెచ్చను
ఆహా ఆ
అవులే ప వాగా తీసుకుంద
ఆహా ఆ
మీరు
చేసానక్క
ఒకకకు ఎన్ని లేసి
స్పెషల్ ఏం చిత్ర అన్నము వంకాయ ఫ్రై అన్నం పప్పు రసము వడియాలు
అ మీ ఇద్దరికి రాజ పప్పు పబ్బు ఎంద అదేసారి అ
అవునా ఆహా అయితే బాగా చేసారా పండగ ఇంకా
ఆ బానే చేసాము
ఆ హోలీ ఆడారా మరి
హా హోలీ హోలీ ఆడమ్ ఉమ్ హో హోలి ఆ హోలి ఆడను లేండి అప్పుడు ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఎప్పుడో
ఆ అంటే మా సైడ్ ఉగాది పండుగ రోజే హోలీ ఆడతారా అందుకనేసి ఆ ఏమన్న మీ సైడ్ కూడా ఆ డతారా అని హోలీ
లే లేదు ఆడలేదు
ఉహు ఉమ్ ఏంటి ఇంకా ఇంకా
ఇంకేం చెప్పండి
ఎక్కడికి పోలే మరి టూరుకు బయటికి అలాగా
ఆ ఎల్లలేదు అంటే గుడికైతే ఎల్లాం టెంపుల్కెళ్ళాం
అహ ఆ పీస్ఫుల్గా మైండ్ రీలాక్స్ దర్శనం బాగా
అ హా పర్లేదు మాకు మాకు దగ్గర్లోనే కదా బాగానే ఉంది
ఉమ్ పండుగ రోజు కదా చాలా జనాలు వచ్చుంటారు కదా అట్లాగనేసి
అవునవును మేం పొద్దున్నే వెళ్ళిపోయాం కదా దర్శనానికి ఎక్కువ ఎక్కువ టైమ్ ఎక్కువ టైం అయితే జనాలు ఎక్కువ మంది వస్తారు అని తొందరగా వెళ్ళిపోతున్నాం కదా
ఉహు ఉమ్ ఏంటి ఇంకా ఇంకా
ఇంకేంటి చెప్పాలి
ఏం చేస్తుంటారు మరి మీరు
నే నేను డిగ్రి అయిపోయింది నాది ప్రస్తుతానికి జాబ్ ట్రయల్స్ లో ఉన్న
ఆహా ఓ ఓకే ఓకే వస్తాదిలే జాబ్
వస్తాదిలే చదువు మళ్ళీ లేవు కద నాకు
వస్తాది వస్తాది లేక్క
ఉమ్ ఇంకేంటి ఇంకేటి హాలీ మాదేం లేదు మాదేం లేదు రా మీది చెప్పాలి
ఆ నాదెం లేదు ఇం ఇంటర్ వరకే చదువుకున్నానక్క డిగ్రీ ఏం చేయలేదు డిగ్రీ చేసుంటే ఈ పాటికి అయిపోయేది అహ మాది మాట
ఓహ్
ఉమ్
సరే సరే
నీకే మూవీస్ అంటే ఇష్టం అక్కా
నాకా మూవీస్ ము ము మూవీస్ అన్నీ అన్నీ మూవీస్ చూసా సీరియల్స్ సా
ఉహు ఇంట్రెస్ట్ ఏ దాని మీద ఉంటది నీకు ఫేవరెట్ ఏది
న్న నా క్యాచ్ చీరా
ఆ
న బస్ ప్ర తెబ తెబ
ఆహ ఆ ప్రభాస్ అయితే రాజ్సబ్ సినిమా చూసినావా మరి
చూసావా ఒక్కసారి అది బాలేదుకదా
అను అవునులే మరి కొత్తగా వచ్చినది రాజసాప్ సినిమా చూసినావా
ఇ ఎన్ని చెందా
చూసాన్ చూసాన్ బంధీ బంధీ కామెడి ఫన్నీగా బాగుంది
ఆ కామెడీ ఇ కామిడిగ ఉంది
అవును
హ్మ్ ఎంగిల
ఇంకా ఏమక్క చెప్
హింగే లే మీరే చెప్పాలి
ఫుడ్ ఏది బాగా తింటారు చేయడము అందుకు తినడం లేకపోతే నాట్లా అంటే ఇష్టమైన ఫుడ్
ఇష్టమైన ఫుడు చికెన్ బిర్యానీ
ఆహా
మీదో
నేను అల్ ఇన్ వన్ అన్నీ
రన్న ఆ లేదు లేదు నేను నీ మాటనే పెద్ద కొద్ద్ద ఎందు ఆ చికెన్ తింనదు
ఆహా
నక ఫత పాల
ఆ అవును అవునులే
ఆ
ఉ ఏంతక్క ఇంకా ఏమన్నా గేమ్స్ అందు కడతావా మరి
ఇంకేందండి కేఫ్ట్ ఇందాక ఆడుకున్నాము ఆ ఎ అన్ని నార్మల్గా ప పలే పారల అధీనం
అవున అవునవును
హ్మ్మ్
నేను ఆడతున్నా వాలీబాల్ ఆడతాను నేను
వొలీబాల్
హ్మ్మ్
వాలీబాల్ గేమ్ ఆ
అవును
ఉమ్ ఏంటిది
అంటే చాలాఇష్టం బాగా ఆడతాను ఏమంటే ఇప్పుడు ఆడడం లేదు టెన్నిస్ క్యారం బోర్డు ఇలాంటివి అడాతాన
ఇంట్లో కరొమ్ బోర్డు ఎ అంత అంతగ ఆడడం బై బైటికెళ్ళి యద్ ఆడదం
ఆ
ఇ
ఎక్కడ టౌన్ లోనా పల్లెటూర్లోన అక్క ఉన్నది
హండి మేము మేమ్ ప అ జరి ఇది కాదు పల్దుల్ కాదు ఒక్కటే బండి జో ఉంటది
అవును అయితే ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా అవ్వడం వల్ల ఇంటి దగ్గర చెట్లు అందుకున్నాయా
అవును ఉన్నాయ్ కాకపోతే మా వుమ క ఎదో కొద్దిగా వేడిగానే ఉన్నాది ఎక్కువ
చెట్లు ఉన్నాయి కదా
చె చెట్లు చెట్లు ఉన్నాయి కానీ అవి కొంచం దూరంగా ఉన్నయ్ కద మాకు దగ్గరగా లేవు కద
ఆహా ఆ అదే ఇప్పుడు ఎండల కాలం కాబట్టి చెట్ ట్లు ఉన్నాయంటే ఇంటి దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది కదా కొంచెం బయట కూ ర్చోడానికి అందుకు బావుంటుందా అందుకనేసి హ్మ్ టౌన్ లో అయితే చెట్లు ఉండవు కదా ఇ ఎ ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి జైల్లో ఉన్నట్టు కట్టేసినట్టుగా ఇంట్లోనే తినడము తిన ఇంకా టీవీ చూడమా చెల్లత్కోడమా పడు కుడం ఇంట్లోనే ఉండాలి ఇంకా బయటకి వచ్చేదానికి ఉండదు
ఆ బయ్ బయిట తిరగడానికి అస్సలు ఉండదు
హ్మ్ అ పల్లెటూర్లో అయితనా బా బయట తిరగొ చ్చ పొలాల దగ్గరికి పోవచ్చు వాతావరణం కూడా బావుంటుంది హ్మ్ అలా టైం పాస్ గూడా అవుతుంది
అవును
హ్మ్
ఇంకేంటి
వంట చేయవా నువ్వు ప్రిపేర్ ఏదన్నా సింపుల్ గా చేయడం అలాగా
ఆ చెత్తను
ఏం చేస్తావు మరి
ఆ నేను వ వట వంట జేస్తాను అప్పుడప్పుడు కు కి
అంటే ఏం చేస్తావు ఇష్టంగా ఏది చేస్తావు ఇష్టంగా
హిలి హినే న చికెన్ చేస్త మమూలుగా రోటీస్ రోటి ది దు వరకే చేస్తా వంట మీరూ
అ నొ నేను ఈ వంటలే చేస్తున్నా
ఆ
తప్పదన్ని జేయాల్సిందే నేను ఇంకా ఆ ఇంకా ఆ పని చేయడం ఈ పని చేయడం ఇందులోనే సరిపోతుంది నాకింకా
అవ్ తము హస్బెడ్ చాలా పనులుంటాయి లే
ఉమ్ కాసు కాసు దుల పడము బాసన్లు గడగడం అని ఇల్లు క్లీనింగ్ చేసుకోను వంట చేయను మళ్ళ ఆ బాసన్లు గడు కును తినను మళ్ళీ చెయను మళ్ళీ బట్టలు పోట్న వాళ్ళకి పెట్టడం ఇదే సరిపోతుంది రోజంతా ఇంకా చేస్ కునింత మార్నింగ్ ఒక మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఒకటి మూడు పూట్ల చేయాలి ఇంక
అయ్యో
గాడే టైమ్ సగం జరిపోతుంది కొంచెపు ఫ్రీగా కూర్చునే దానికి కూడా ఉండదు
ఆ ఈవినింగ్ టైం కి చేస్తావ్
ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అంటే పిల్లలు లేరు మా వరకే కావట్టి టి ఒక రోజు చేసుకుంటే ఒక రోజు చేసుకొను
అవును ఇంగా ఏం లేదు
ఓకే కైతన